హలో నమస్కారం అండి ఇన్పిస్తుందా
ఆ వినిపిస్తుందండి మీగ్ విన్పడుతుందా
ఆ ఇనవడుతుందని డిస్టబెన్స్ లో ఉందా ఆఫీస్ లో
ఆహా అదేం లేదు ఇందాక ఉంటారు గదా కోలీగ్స్ ఒస్తా ఉంటరు పోతా ఉంటరు
ఆ నవుతున్నారా ఏం చేస్తున్నావు అది ఇదని
ఆ అన్నారా మరి ఫన్ మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడు ఫోన్ మాట్లాడం గదా ఎక్కువ ఆఫీస్ లో యూజ్ చేయ్యం కదా మాట్లాడ్డానికి ఎవరైనుంటే మాట్లాడతాం ఎప్పు లేని మాట్లాడితే అనుకుంటరు గదా ఎవరు
అవునా ఓకే ఓకే తిన్నారా మరి స్నాక్స్ ఏమో దింటా అన్నరు గదా
ఆ ఇప్పుడే ఆఫీస్ బాయ్ దెచ్చిచ్చిండు తిన్నాను అయిపోయినయి
అవును ఏం స్నాక్స్ తిన్నరు
సమోసా
ఏమేమ్ స్నాక్స్ వడతరు మీకు
ఆ రోజుకుకటి ఏదొకటి అప్పలు గూడా స ఇక్కడ స్నాక్సే
హహహహహహ అవునా
మ్
మ్
ఒకటి స్నాక్స్ రెండు వట్కొస్తారు
అవునా మాకేం తీరండి తిన్నాన్న పైసలు సప్పుడేక్కనె ఉంటవు మ్ ఉందండి అక్కడే ఉన్నాను ఎందులోనే మాట్లాడుతున్నాను మీతోటి
హా
మా కంట్లే బిస్ స్టబెన్స్ ఏముండదు బో మాట్లాడద్దని ఏముండదు మాట్లాడతం టైం పాస్ గ కొంచెం కూర్చుంటం కొచేప్పుడు అట్ నడుస్తం తింటం ఎవరైనా కస్టమర్ ఒస్తే డీల్ చేస్తం మళ్ళీ ఇగ ఇగ ఆఫీస్ వర్క్ ఏదన్నుంటే చూసుకుంటం కూర్చొని
మ్హ్ అదేం జాబు చెప్తెం
మ్హ్ మీదె బెటరు మాకంటె ఎక్కువ శాలరీ ఉంటది మాకేం ఉండదు అమ్
వర్క్ లేదుగా మీకు
వర్క్ ఉండదుగని వర్క్ ఉండదు గానీ శాలరీ తక్కువ గదా
మ్హ్
మీ మమ్మి వాళ్ళు కాల్ చేసారా అబో అంత గాదులేండి అంతొసే మస్సుండు
ట్వంటి
అంత గూడ రావు ఫిఫ్టీన్ ఒస్సయ్ అంతె
మ్హ్ మ్హ్ ఏంటా జాబ్ రోలు
ఓ ఈ ఆపరేషన్ ఎక్జిక్యూటివ్ అని లోన్స్ కి సంబంధించింది గోల్డ్ లోన్స్ ఒచ్చి కస్టమర్ లోన్ వెట్టి కుంటె అమౌంట్ ఇచ్చి పంపియాలి అంతే మీకెంతొస్ సయండి
ఆ ఒస్తయి థట్టీ
ఆ
థర్టీ
అవునవును
త్రీ జీరో
ఉహ అర్థమయింది ఇంత చిన్నగా అబ్బా ఎంత భయంగా మాట్లాడుతున్నారాడి
భయం భయం ఏం లేదు కాని అవతలా వర్క్ చేసుకుంటారు వాళ్ళు అగ్గేసుకుంటారు కదా మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంది కానీ చిన్న మాట్లాడుతారు
అవునా మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసిలా
ఆ చేసిరు మొన్న నేనే ఉన్నా ఎందుకు రోజు
అంటే చేస్తారు కదా వచ్చినవా వెళ్ళినవా ఏం చేస్తున్నావా తిన్నవా ఉన్నావా బతికేమన్నా పోయిన వాళ్ళు చేస్తారు మా అమ్మ వాళ్ళ అయితే
వతకింత ఆహా అంతా నమ్మకమా
బతిక ఊర్లో నా పోయిర్ందే చేస్తా ఉంటారు మీకు ఇష్టమైన అప్పలే ఏంటి ఇ అండి మనగులా గరలా
ఇ అప్పర్ చెట్లు పుట్టలు అన్న అయిపోయినాయి ఇంకా
ఏదన్నా ఒకటి మాట్లాడాలి కదా అందుకే మాట్లాడుతున్నా అడుగుతున్నా
అవునవును ఇష్టమైన అప్పలు అంటే ఏమంటే ఏముండవు
ఏముండవా
అమ్ అడుకు
మడుగులా నాకు గర్జల అంటే చాలా ఇష్టం
ఆహా అంటే మీకు తెలుసా మీర ఏపీ మీరు ఎక్కడుర్రసలు అవునా మరిందాక ఏపీ అన్నట్టున్నా
అవునా మా అమ్మ చేయదు మా అమ్మ చేయదు నాకు చిన్నప్పటి నుళ ఇష్టంగా మా అమ్మ చేయదు మాఅత్తమ్మ చేస్తది నర్జలు చేస్తుది మడుగులు చేస్తుది గేరెలు చేస్తుంది కర్రపూస చేస్తుంది అన్నీ చేేస్తు సలి
ఎక్కడ మీది
మాది ఇక్కడ ఏముద్ర
కే సముదరంలా
అయవన్నీ చెప్పద అండి
అవునా ఆ మద పక్కనే ఉప్పర్పల్లి బేంగా చెప్పచ్చ
అ ఆ అమ్మాయి ఎవరో చెప్పింది ఇచ్చిన అమ్మాయి మీ నెంబరు వేరే మాట్లాడినడు కదా లేదు ఆమె నాకు ఇచ్చింది ఎవరు ఇన్న ఉంటే ఎప్పండి నేను మాట్లాడతా అంటే మీెబది ఇచ్చింది
అయి
ఇంకా మీర బస్ మీరు ఏజేర్ని బాగా చేస్తారు బస్సా ట్రైనా బైకా
బైక్
బైకా మీకు ఉందా బైక్
ఎంబీ ఎంఎస్
బైక్ మీద ఎక్కువ నడుపుతర ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినా బైక్ మీద పోతారా ట్రైన్ పోతా తర
ఒక టూ హండ్రెడ్కి పైన టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్నదంటే ట్రైన్ లేదంటే బైక్
నాకు కూడా బైక్ స్కూటీ అంటే చాలా ఇష్టం కానీ నా పోరాదు
ఆ
ఉ
ఆ దానికోసం మీకు ఫ్రీ బస్ పెట్టారు
లో పోయే బదులు సపకి కడలు ఉన్నాయి ఆ జనాలకు ఆ మనవికి స రం ఎందు చేసినారు ఎంత ఫ్రీ బస్ అయిన అసలు బస్సులన్నీ చేసి ఫ్రీ బస్సు పెట్టినట్టున్నారు ఆయన
కాదు ఎవరినై నా గుద్దు దంపతే ఎట్లా అని ప్రీ బస్ పెట్టారు మీకు
బస్ బస్సెస్ కంటే ఆ ట్రైనే బాగుంటదండి నాకు వీలో పక్కన కూర్చొని ట్రైన్ లో జర్నీ చేస్తే మంచి అండి పిలిసింది
ఉహు అవునా
ఆ బస్ల లో అది ఆ ట్రే బైక్ ఏనా కూడా ఉకే కూర్చోలేక సావాలా అదే ట్రైన్ అయితే తొందరగా అయిపోతది ఇక్కడ ఎక్కామంటే మా ఊర్లో రెండున్నర గంటలు మూడు గంటలల్లో దిగిపోతాం అంతలో సినిమా చూసుకుంటే అయిపోతా మన్
మనస్ మనస్ కట్
కూర్చొని హెడ్ సెట్ పెట్టుకొని స్నాక్స్ తినుకుంటా సినిమా చూసుకుంటా పోతా ఇక మా బాబుని తీసుకొని పోతే ఇక ఏది చూడం ఏ తినను ఏది చూడను ఇదే కతిగాయన పట్టుకునుడే నా పని
ఆహా మంచ్
నీకేమి ఉండదు జయనీ కూడా ఏమి ఉండదు
పాపం ఇప్పుడు బారలా ఫీల్ అవుతున్నా మీ బాబుని
ఆహా లేదు ఆడ ఏది చేనీయడు కదా నన్ను అంటే ప కూర్చని ఆడుు పడుకని ఆడు అన్నీ ఎత్తుకోవాలె ఎత్తుకనే నిల్చోవాలె ఆయనను స్టాఫ వచ్చేదాకా మా ఇల్లు వచ్చేదాకా ఎతుకొని నిల్చొలే కూచో కానీ ఒక్కొక్కసారి నిద్ర పోతాడు నిద్ర పోతే నా మీద పడుకోబెటుకని మంచిగా తీసుకోపోతా నేను ఫోన్ చూసుకుంటా కూసోనియడు ఎత్తుకోవాలయనను ఆయనే అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతాడు
మనసోడ
ఫోన్ లో బొమ్మలు పెట్ పెట్టిస్తే చూస్తాడు కొద్దిసేపే చూస్తడు అది ఒక రెండు నిమిషాలు చూస్తాడు మళ్ళ వద్దు అంటాడు అది వద్ అంటాడు ఇది వద్దు అంటాడు ఏమేమి అమ్మత్తానే అని కొని అంటాడు కానీ ఒక్కటి తినడు సామాస సమోసాని చే పెడాడు బిస్కెట్ లో బిస్ ఎట్లాని చేజూప పెడతాడు వెయ్యి వత్తాయి చేయి చూ పెడుతనే ఉంటాడు కొనిచ్చేదాకా చూప పెట్టినక మళ్ళా కొనిచ్చినక తినడు హ ఎంత అ మీ మీకూడా అర్థం అయితదిలే ఇంకా రాన్ రాన్ పిల్లల అయితే ఎట్లుంటది పెళ్లయితే ఎట్లుంటది ఇల్లు ఎవ్వరు అంతా హు దుకాణమే ఉంటది ఆల్రెడీ ఇంట్లే మనల్ని పోనీయకుండా ఆల్రెడీ మనకు ముందే ఉంటది. వాళ్ళ ప్యాంపర్లకే అయిపోతాయి పైసలన్నీ తెలుసా.
ఆ.
మన్ ఆఫీస్ కి తీసుకోత్. గయనకు రోజుకు యాభై రూపాయలు ఆయనకు అంటే రోజకు డెబ్బై రూపాయలు అయినకు. స్నాక్స్ కు ఆయన ప్యాంపర్ కి ఆయన ఖర్చులు ఆయన మెయింటెనెన్స్. నెలకి ఇరవై ఒక వంద.
ఆహా.
నాక వచ్చే జీతంలా ఇగ రూమ్ రెంట్లు కట్టుడు మ. బాబు ఖర్చులు ఇయే సరిపోతాయి.
ఆహ ఛ. చాలా కష్టమె వచ్చింది నీకు.
ఏ మళ్ళీ ఏమ్ అనుకుంటాలు పిల్లలు అంటే ఏమి మజాక్ కాదు.
హుమ్ ఎంగాదు మెనేజ్ చేయచ్చు.
అట్నే అనిపిస్తది ఫస్ట్.
అంతేనా.
ఉమ్ తర్వాత తర్వాత తెలుస్తా ఉంటది ఏదనేది.
మీర్ ఎక్స్పీరియన్సుడు కాబట్టి.
అందుకే ముందు జాగ్రత్తగా చెప్తాన. మంచిగా సెటిల్ అయినక్కనే పెళ్లి చేసుకోండాని మంచి ఒక స్థానంలో. ఉన్నప్పుడే పెళ్లి చేసుకోడి అప్పుడైతే మంచిగా ఉంటది అని ముందే చెప్తున్నా దనికే.
ఆ మంచి స్థానంలో ఉన్నంకనే. కానే మంచి స్థానంలో లేను ఏదైనా గవర్నమెంట్ ది పట్. పీకేతే ఇంకో దాంట్లోకి పోవాలి.
అని అయినా కాకుండా ఏదో ఒక దాంట్లోనైనా ఎదుగుతనే పోవాలి కదా. ఉన్నది పోకుండా చూసుకుంటే చాలు మనం. మీరు చేసుకోర అట్లా మీరు అలా చేసుకోరు గానీ నేను అలా అంటున్నా.
అహ అవును నిజమే కానీ.
ఇంకా వాటర్ తాగారా మరి.
ఆ రో రాగ ఉమ్. రాగానే రెండు బాటిలు నింపి పెడతాారు ఆఫీస్ బాయ.
అయి అన్ని తగల్న. అమ్మో పెద్దదె పెద్ద పని మీకు. రెండు బాటిల్ అంటే ఏందండి మామూల.
ఏవో కేజీఎఫ్ సినిమాలు ఉన్నట్టుంటేది అంత ఎంట్రన్స్. అన్ని డాగులు ఒక కుత్త ‌. ఆ ఫింగర్ ప్రింట్ పెడితేనే లోపలికి. లేకపోతే బయటనే అటి నుంచి అటే పోవాలిగా.
అది రాకుంటే అట్టేనా.
హుమ్ ఎ మేనేజర్ కి కాల్ చేయాలి లేదంటే ఉంటారు కదా. హా ఏదేదా రూల్స్ ఏందో ఏమో.
ఇంగా అట్లనే ఉంటాది ఇగ చేసుకోవాలి ఇగ ఏదున్న. తప్పదు కదా.
అవునవును.
ఉహు ఎది చేసుకున్నా మన భవిష్యత్ కు మంచిగా ఉంటుది.
ఉ. టెన్ మినీ కట్ చేస్తావా కాలు మళ్లా చెత్తవా చేయనా. నేను చేస్తా.